హెడ్డింగ్ అనివస్ డేరా
థ్యాంక్ యూ
ఏం చేస్తున్నారా
ఏమి లేదు టెంపుల్ కి వెళ్దామని చూస్తున్నా
అవునా ఆక్చులీ ఈ రోజు కూడా మాడిబిడ్డది పెళ్లి రోజు
అవునా
ఊ
ఆమెకి కూడా హ్యాపీ అనివర్సరీ అని చెప్పండి మా సైడ్ నుంచి
ఆ ఓకేర చెప్తాను ఏం చేస్తున్నరు
ఏమిందక్క ఏం లేదు డూటీకి వెళ్ళిండు ఆయన
ఊం అంటే స్పెషల్ ఏంటివాళ
టెంపుల్కెదామని జూస్తున్నాము అది ఆఫీస్కెల్లి సైన్ జేసి వస్తా అన్నాడు
ఊ అంటే తన సైన్ చేసి వచ్చినాక వచ్చినాక టెంపుల్కెళ్తారా
ఆ ఆ లోపు రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్లి వస్తే ఈవినింగ్ మూవీకెళ్తాం
అవునా ఉహు ఈవినింగ్ కేక్ కటింగ్ ఇవి ఉంటాయా
ఉంటాయి ఉంటాయి
ఊం
మీరేం జే ఆ ఒస్తరొస్తరున్నరు ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీస్ ఫోర్ ఫ్రెండ్స్ వస్తారు మా దగ్గర మా ఫ్రెండ్స్ వస్తరు కాల్నీ వాల్లొస్తరు
గ్రాండ్ గా చేస్తారా
ఆ గ్రాండేనే చేస్ అంటే మరీ అంతని గాదు కానీ చేస్తాం మంచిగానే ఫస్ట్ యానివర్సరీ కాబట్టి
ఉం ఊం అంటే ఫస్ట్ టైం కాబట్టి గ్రాండ్ గా చెయ్యరా
చేస్తాం అంటే మరీ అంత కాదు గాని కొంచెం మంచిగానే ఆఫీస్ వాళ్ళని మన రిలేటివ్స్ దగ్గర వాళ్ళని పిలుస్తాం
ఆహా తున్నారు
ఇగ శివాలయంకే వెళ్తాం
దగ్గర ఉందా మీకు
ఆ దగ్గరనే
స్
మాకు సెంటిమెంట్ కూడా ఆ ఓ ఇప్పుడే ఇల్లు క్లీన్ చేసినా
టిఫిన్ చేసిర్రా
లేదు లేదు అక్క ఇల్లు క్లీన్ చేసినా
హూమ్
మొత్తం తూడిచిన స్నానం చేద్దామని హీటర్ పెట్టుకున్నా నువ్వు ఫోన్ చేసినావు ఆ ఫ్రెష్ అయినాక టిఫిన్ చేస్త ఇగా
ఆ ఇగా ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టినంక్కా టిఫిన్ చేస్తవా అవునా
అసలు ఉపవాస ఉండాలి కాని ఇగా చేతకావట్లే ఎండాకాలం అయింది నీరసంగా ఉంటాది నాలుగై రోజులకా నుంచి అందుకే ఉపవాసం ఉండట్లే దీపం పెట్టి
నీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది క్లారిటీగా మాట్లాడవారా
ఏ టిఫిన్ చేద్దామా ఇగా ఉపవాసం ఉందాం అనుకున్నా
వామ్మో ఇప్పుడు సమ్మర్ ఎండలు ఎట్లా కొడుతున్నాయి
యా అందుకనే స్నానం దీపం పెట్టిన్నాంక టిఫిన్ చేద్దాంమని మొన్నటి దాకా నీస ఉంది కొంచెం బాలే ఫీవర్ వచ్చినట్టుంది ఇంజెక్షన్స్ వేయించు కున్నా
ఇగ అట్లా ఉంటే ఏ ఒక పొద్దుంటే ఇబ్బంది అయితది ఇంకా
సెలన్ పెడతా అన్నాడు డాక్టరు బ్లడ్ తక్కువ ఉంది అన్నాడు
అవునా
ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాక మళ్ళా ఉంటే మళ్ళా ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తుంది కదా
హు అదేలే హెల్దీగా ఉన్నప్పుడే ఫాస్టింగ్ చేయాలి
ఆ అందుకే ఇగ ఉండట్లే ఈసారి
ఉన్ అవునా
హ్మ్ యానివర్సిగా ఉందాం అనుకున్నా కాని ఏం వద్దని ఆగిన టిఫిన్ చేసిన తర్వాత దీపం పెట్టి టిఫిన్ చేద్దాం అని అగిపోయినా మ్మ్ అసలకే రోజులు బాలేవు కండిషన్లు క్రిటికల్గా ఉంటానయి
అవును కొంచె ఇప్పుడు మనం హెల్త్ ను కాపాడుకుంటేనే ఏమైనా ఫ్యూచర్
అవును నేను గుడ ఇగ జాబ్ కోస్ నేన్ గుడ జాబ్ కోసం చూస్తానా
మ్ ట్రై చేస్తే కొంచెం ఇంటర్వ్యూలకు అటెండ్ అటెండ్ కాండి
ఆ చేస్తున్న మాల్ మా వారికి తెల్షిన వాళ్ ఉన్నారంట
హ్మ్ మ్
అయితే అ అక్కడ్కె వెళ్తా ఆవిసు అంటే కొన్ని రెజ్యూమ్స్ పంపించిన ఆఫీస్ లల్ల కి
అయితే మీరు ఫస్ట్ ఏం చెయాలంటే మీ వార్ది కాకుండా జనరల్ గా నార్మల్ గా ఏదన్నా బైట వాటియి చూషణవా వాటికి ఇంటర్వ్యూలాక్ అటెండ్ అయితే మి ఇద వార్దాంట్లక వెళ్తే అప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తాది ఇగ
ఆహా వాళ్ళ దాంట్లో అనట్లే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చేసిన దాట్ చేసే దాంట్లో ఆఫ్ ఫుల్లున్నాయంటఅంట వేకెన్సిస్సు
అవునా
ఆ అయితీగ పోవ ఆ అట్లా పోదామని వాళ్ళు రేస్యమ్స్ ఇయమంటే పంపిచ్న
మ్మ్ పంపిస్తే ఏమన్నారంట
ఏమో చెప్తామన్నరు ఈ టూ త్రీ డేస్ వలో చెప్తాంమ్మా అని అన్నారు అంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతురంట రిజైన్ చేస్తురంట
ఆ హ హ అంటే ఇగ వాళ్ ఎక్కడికన్నా వెళ్తున్నారేమో అందుకని రిజైన్ చేస్తున్నారేమో
వాళ్ళకి మ్యారేజ్ అయితుందంట రిజైన్ చేస్తున్న చేస్తున్నార్ అంట దగ్గర దయని ఒక టూ వేకెన్సీసు వన్ వేకెన్సీ ఉందం అయితే నా రిక్ ఇ రిక్మాండేషన్ వస్తాది జాబ్ అని అందర్ చేష్టోళ్ళు ఉంటే వస్తదని
మ్హు
గా సంబిచ్న ఈయ అందులో మళ్ళీ మా బావున్నాడంల్లా రిఫరెన్స్ చేయడానికి మా పై డిపార్ట్మెంట్ల అందులోనే పై ఆఫీసర్ అన్మాట
అట్లయితే ఎంగాద్ రిఫరెన్స్ ఇచ్చే వాళ్లుంటే కొంచం ఇస్తర్లే కని మనం ప్రిపేర్ గావాలే కొద్దిగానైనా ప్రిపేర్ అయితేనే మనకు బౌన్ తది
అంటే వాళ్ ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటారంట రెజ్యూమ్ తీస్కొన్ బోవాల్ మనం
ఉ హుమ్
అంటే వాల్ కాల్ చేస్తామన్నారంట నాది వాట్సాప్ చేసిన వాళ్ళకి రెజ్యూము వాళ్ళు కాల్ చేస్తే రిజ్యూమ్ పట్కొని బోవాలి పట్కోన్ బోతె ఉమ్ పట్కొన్ పోతే ఇంటర్వ్యూ చేస్తారు నార్మల్ గా ఇంటర్వ్యూ చేష్నంక రమ్మంటరంట రక్ కాపోతే వాళ్ చెప్పిన టైం కి రావాలంట
రక్స్ వాల్ ఇంటర్వ్యూ చేస్తే ఆ టైంకెల్తే ఇంటర్వ్యూక్ అటెండ్ అయితే వలోక్ క్యాన్సరెక్ట్ చెస్ ఎంత రిఫరెన్స్ ఉన్నా కూడా కొంచెం ఇంటర్వ్యూక్ అటెండ్ గావాలే ఉ
వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కి వాళ్ళు చెప్పినట్టు రెడీ అయిపోవాలంట
వన్ అట్లా చేస్తానే మనకు బాగుంటది
ఆఫీస్ అంటే ప్రాపర్ ఉం ఉంటది కదా మంచిగా నీటి ఉండాలి నీట్నెస్ ఉండాలి క్లీన్ ఉండాలి
అవును మనం కూడా కొంచెం హెయిర్ స్టైల్ అయినా ఫేస్ అయినా కొంచెం నీట్గా ఉండేటట్టు చేసుకోవాలే
ఆ మంచి ఫార్మల్ డ్రెస్ ఎసుకొని
ఉమ్ య ఇంటర్వ్యూ కేళ్ళే రోజే ఫార్మల్ డ్రెస్ ఎస్కోవాలి ఆ రోజు కొంచెం నీట్గా తయారైతే ఇగ ఆటోమేటిక్ గా రెగ్యులర్ గా మనం అయితనే ఉంటం
ఆ అందుకే చెపిరు ఇవన్నీ ఉంటాయమ్మా ఇట్లా చేస్తావా అని అడిగిరు అయి పర్లేదు నేను జేస్త అని చేప్పిన
అవునా చేయి బాగుంటది ఒక టూ డేస్ త్రీ డేస్ పోతే మనకు అలవాటు అయితది
ఆ అక్కడ కూడా ఫ్రెండ్స్ అయితారు
అవును ఫ్రెండ్స్ అయితరు ఆటోమేటిక్ గా ఒకర్ని చూస్తంటే మనం కూడా నేర్చుకుంటాం
ఆ నేర్చుకుంటే మంచిగనిపిస్తది
బాగుంటది
కి గా వెళ్దామని చూస్తున్నా ఈ టూ త్రీ డేస్ తర్వాత శ్రీరామనవమి వెళ్నంక వాళ్ళు చెప్తామన్నారు ఏదైంది
ఇంకే శ్రీరామనవమి ఎల్లినంకన
ఆ ట్వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ కు ట్వంటీ ఎయిట్ కు అట్లా చెప్తా అన్నాడు సార్ కాల్ చేస్తా అన్నాడు
ఉ అవునా
ఆ చేస్తే వెళ్తా
శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత మంచి రోజులే ఉంటాయి కాబట్టి ఆలోపు కాలు చేస్తే వెళ్ళొచ్చు
ఆ నాకు కూడా లక్ ఉంటది అలా వెళ్దాంమని చూస్తున్నా ఎందుకంటే ఇద్దరు చేస్తానే అయితది కా అక్క ఇంట్ల
అవును ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడే కష్టపడాలి పిల్లల అయితే మళ్ళా ఇగ వాల్లను చూసుకోవడమే సరిపోతది
ఆ అందుకే వెళ్దామని కొంచెం ఇబ్బంది ఉన్నది
హ
ఖర్చులకేది సరిపోట్లే శాలరీ ఇగ నేను కూడా చేస్తాయో బాగుంటది కద నా కూడా ఇంట్లుంటే బోరు కొడుతంది
ఇంట్లో ఉంటే అది చీకాకే లేస్తదిర
ఆ పొద్దున్ దాకా ఇంట్ల కూసోని ఉంటే బోరు కొడుతంది వెళ్దాం అని చూస్తున్నా నేను కూడా
వెళ్ళు బాగుంటది పళ్ళ మళ్ళ అందులో తెలిసిన వాళ్ళందరు ఉంటే ఇంకా బాగుంటది
ఉ బయటి వాళ్ళయితే భయపడాలి తెలిసినోళ్ళు ఉన్నారు కాబట్టి ఏమన్నా తెల్వకున్నా కాని చెప్తారు అర్ధమయ్యేటట్టు ఒకడికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు
అవును ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు వర్క్ గురి చి కూడా డీటెయిల్స్ గా చెప్తారు
అదే ఆ సిస్టర్స్ అంటురు రా రా మేము చెప్తాం నీకు కావాలంటే నీకు తెల్వకపో అయితే మేము చెప్తాము ఉటె భయపడకు అని అన్నారు
అట్లాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీగా వెళ్ళొ
ఆ ఇగ వేరే ఆఫీస్ వాళ్ళు రమ్మన్నారు కానీ ఇగా తెల్సినోళ్ళు ఆఫీస్ ఉంది కదా అని అటే ఎళ్దామా
మళ్ళ వెళ్ళచ్చ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం వాళ్ళ తోటి మనకు కంపిని ఉంటది
కోఆర్డినేషన్ బాగుంటది వాళ్ళతోటి మాట్లాడుతంటే వాళ్ళు మంచిగా చెప్తా ఉంటారు మంచిగా ఉంటదని అని అటే ఎల్దమని చూసుతున్న
అట్లా అయితే బానే ఉంటాది ఎళ్ళొచ్చు మంచిగా మనకు టైం కూడా వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కాబ హెల్ప్ చేస్తారు ఏమంది వస్తుండరాా ఒకే వెహికల్ వెళ్దాము
ఆ ఏమైనా ప్రాబ్లమ్ అయినా కానీ చెప్పుకోడానికి ఈజీ ఉంటది ఏదనా ఉన్నా సాల్వ్ చేస్తారు వాళ్ళు పోవడానికైనా రావడానికైనా ఇబ్బంది ఉండ ఉండదు భయపడకుండా ఉంటది కొంచెం ఈవినింగ్ లేట్ అయినా కానీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసి సి రావచ్చు
అవును
వాళ్ళది కూడా మా పక్కనే ఉంది ఇల్లు
కాబట్టి ఇద్దరు ఒకే వెకిల్ మీద కూడా వెళ్ళొచ్చు
ఆ
వెళ్ళొచ్చి ఈవినింగ్ టైమ్ లో అయినా మార్నింగ్ టైమ్ లో అయిన ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు రావచ్చు రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు
టెన్షన్ ఉండొద్దని తెలిసిన వాళ్ళు ఉండాలని ఇన్నీ రోజులు ఆగిన ఇగ
అవునా మరేమైనా ప్రిపేర్ అయితున్నావ
నేను ఆల్రెడీ మా దగ్గర జాబ్ చేసిన
హ్మ్మ్
ఆ నాకేం ప్రాబ్లం లేదు ఆ ఎక్స్పీరియన్స్ స్ సర్టిఫికేట్ కూడా ఉంది
ఉహు
అదే తీసుకొని వెళ్తా ఇగా నాకు నార్మల్గా అలవాటె ఇంటర్వ్యూస్
అవు నాట్లు అయితే ప్రాబ్లం ఏం ఉండదు
హ్మ్మ్ నాకు ఇంతకు ముందు చేసిన కాబట్టి నాక అంత భయం ఏం లేదు కాకపోతే ఏంటంటే కొత్త ఆఫీసు
ఏంటి ప్రాబ్లం ఏంటి మరి
ఆహా కొత్త ఆఫీసు ఏం లేదు ప్రాబ్లం అంటున్నా
కొత్తదైనా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎందుకంటే తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏముండదు
అవును
ఉహ్మ్మ్
హీటర్ నీళ్ళ కాయని స్నానం చేస్తా
ఓకేరా